హ
బాగున్నారా మేడమ్.
బాగున్నా సార్ బాగున్నారా సార్
బాగున్నండి ఏం చేస్తు ఏం చే భోజనం చేస్తున్నా మేడం ఇప్పుడు భోజనం అయిపోయింది కాళీగ కూర్చున్నా మేడం ఇప్పుడే
అవునా సార్
ఆ మీరేం చేస్తున్నారు మేడం
ఏం లేదు సార్ క్రికెట్ చూస్తున్నాను
అవునా మేడమ్ మీ క్రికెట్ క్రీ స్పోర్ట్స్ అంటే ఇష్టమా మేడం
ఆ ఇష్టం సార్ నాకు స్పోర్ట్స్ లో ఇంకా క్రికెట్ అంటే నే ఎక్కువ ఇష్టం
క్రికెట్ బాగా చూస్తారా మేడం
ఆ చూస్తా సార్ బాగా చూస్తా మొన్నటి వరకు ఐపీ టి ట్వంటీ న వచ్చింది కదా
ఫైనల్ మ్యాచా మేడం
ఫైనల్ గా టీ ట్వంటీ మొత్తం అన్ని మ్యాచ్లు చూసా
మీ ఇంట్లో అందరు చూస్తారా మేడం మీరే చూస్తారా
లేదు సార్ మా ఇంట్లో ఎవరు చూడరు నేనే చూస్తాను
అవునా మేడం
మీరు చూస్తారా సార్ క్రికెట్
పెద్దగా ఏం చూడను మేడం క్రికెట్ టైము వీలు కాదు చూడను అప్పుడప్పుడు చూస్తాను స
ఆడతారా సార్ పోనీ
ఆ అడతాం మేడం ఏ
అవునా సర్ ఇంక ఇంకేమి ఇష్టం మరి స్పోర్ట్స్ లో సార్
క్రికెట్ ఇష్టం చెస్ ఇష్టం నాకు
అవునా సార్
కబడ్డీ ఇష్టం నేను స్కూల్ రోజులలో క్రికెట్ బాగా ఆడేది కబడి ఆడేది కబడ్డీ ఆడేది చెస్ ఆడేది
ఓ చెస్ కూడా ఆడతారా
చెస్ ఆడతాం మేడం మిగతా గేమ్స్ అంటే వాలీబాల్స్ షటిల్ ఇవన్నీ ఆడేది స్కూలు కాలేజీలోలలో ఈ ఇప్పుడు‌ మామూలుగా క్రికెట్ ఆడతాం మేడం. ఇంటికాడ ఏనా ఫ్రెండ్స్ తోని క్రికెట్ ఆడతాం.
అవునా సార్.
ఆ ఇంకా మేడం.
ఇంకా ఇవి కబడ్డీ హ కబడ్డీ కూడా చూస్తా సార్ ప్రో లీగ్స్ వస్తాయి కదా టీవీలో
ఐ పీ ఎల్ ఆ మేడం.
ఆహా ఐ పి ఎల్ అనరు సార్ దాన్ని.
అవునా
హు అది అది కూడా చూస్తాను. కాపోతే ఇప్పుడు మొన్న క్రికెట్ అసలు హైలైట్ సార్. ఇప్పుడు ఇది రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ రెండు గెలిచాం కదా.
ఆ
హు సో ఆ పోంనియరు మళ్ళీ. ఈ ఇయర్ రెండు కప్పులు గెలిచినం కాబట్టి ఇండియా ఇస్ ద బెస్ట్ అని అంటున్నారు అందరూ కూడా.
అవునవును టీవీలో చూసిన
మన తెలుగు వాళ్ళలో కూడా మం తెలుగు కాదు మన ఇండియా వాళ్ళలో కూడా కొంతమంది వేరే టీమ్స్ అంటే వేరే కంట్రీ టీమ్స్ లో కూడా ఆడుతు ఆడుతూన్నారు. లైక్ న్యూస్ ఇంగ్లాండ్. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఇళ్ళకు కొన్ని ఆ ఆ కంట్రీ నాన్ టీమ్ లో ఆడుతున్నారు. మన వోళ్ళు కూడా ఇండియా వాళ్ళు కూడా అండ్ వేరే దేశం వాళ్ళు. కూడా ఇంతకు ముందు ఆడేవాళ్ళు. ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి టి లా ఇంగా లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ కప్పు గెలిచిన తర్వాత. కొంతమందో ఆడట్లేదు అనమాట ఎందుకో రూల్స్ సం చేంజ్ అయ్యానని చెప్పేసి వేరే కంట్రీ వాళ్ళు మన దాంట్లో ఆడట్లేదు.
అవునా మేడమ్.
ఇంతకుముందు ఆడేవాళ్ళు.
ఆహా మీ ఫ్యామిలీ మొత్తం జూస్తారా క్రికెట్ మీరు ఒక్కరే జూస్తారా.
లేదు సార్. నేను ఒక్కదాన్ని జూస్తా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి.
క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు అంటన
అవును సార్ నాకు గూడా ఒక త్రీఇయర్స్ నుంచి ఇస్తాం అంతకు ముందు అసలు ఏమి అర్థమయ్యేది కాదు ఎందుకు ఆడుతున్నారు వీల్లు అను కునేదాన్ని
ఆ
ఈ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం చూడడం మొదలు పెట్టిన తర్వాత ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతుంది దాని మీద
ఆ ఒక క్రికెటే జూస్తారా మేడం వేరే ఏం చూడరా క్ర
ఫేవరెట్ అయితే క్రికెట్ సార్
ఆ
అప్పుడప్పుడు ఇంగ టీవీలో ఏ కబడ్డీ వస్తది అంతే ఇంగ బయట అడ్డం అంట అంటే ఇంగ లేడీస్ ఎక్కువ ఆడినియరు క్రికెట్ సో మా తమ్ముళ్ళు మా ఊర్లో ఎ ఎప్పుడన్న ఆడేటప్పుడు ఇంగ ఒక రెండు ఓర్లు ఈయండ్రి అని చెప్పేసి అడిగి మరీ తీసుకుంటా బ్యాట అప్పుడే ఆడతా ఇంకెప్పుడు ఆడను
ఎస్ స్కూల్ రోజులాల లో స్పోర్ట్స్ ఎక్కువ ఏం ఆడేది
ఇది క్రికెట్ ఏ సార్
పేరు క్రికెట్ ఆడేదా వేరే స్పోర్ట్స్ ఎం అడట్లేరుద
ఆహ లేదు సార్ అంటే వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు క్రికెట్ ఎ ఆడేది ఇంగ క్రికెట్ ఇంగ్ ఎ రూర ఇంగ ఇంగ టీమ్ ఉంన్నారు గదా టీం మెంబర్స్ లెవన్ మెంబర్స్ అవకా పోతే లెవెన్ లెవెన్ ట్వంటీ టూ మెంబర్స్ అవ్వకపోతే అప్పుడు ఇంగ వేరే ఏమన్నా స్పోర్ట్స్ షర్టిల్ ఇవేమన్నా గేమ్స్ గేమ్స్ పెట్టేటప్పుడు షటిల్ ఆడేదాన్ని అంతే
లేడీస్ ఎక్కువ బాస్కెట్ బాల్ ఆడతారు కదా మేడం
ఏమోసార్ ఆడతారు కాకపోతే అది నాకు రాదు అందుకే ఆడను షటిల్ ఆడతాను
అవునా మేడం మీరు స్కూల్లో క అక్కడ కాలేజ్ లో
కాలేజ్ అ స్కుల్లో కాలేజ్ రెడు రెండు సార్ మ్ స్కూల్లో అయితే ఇంగ కబడ్డీ ఆడేద నేను చూసేదాన్ని ఆడేవాళ్లు వుంటరు. కదా వాళ్ళకి స్కూల్స్ స్కూల్ మధ్యనా కాంపిటీషన్ పెడతారన్నమాట ఆ అక్కడ కాంపిటిషన్లా ఇంగ వెళ్లి సపోర్టర్స్ ఉంటార్ కదా వాళ్ళ చీరప్ చేయడానికి లేకపోతే మనం చూస్కోడానికి అపుడు వెళ్తాం అప్పుడు చూసేదాన్ని అది గుడా బానే వుంటది గని దెబ్బలు ఎక్కువ తాకుతాయి అని చెప్పేసి
అవునా అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఆడేది కావచ్చు స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్
అవును సార్ స్పోర్ట్స్ మరీ అంత నాక్ నచ్చేదు సార్ అప్పట్లో గుడా క్రికెట్ ఆడితే ఆడేదాన్ని అది కాలేజ్ టైమ్లో ఆడేదాన్ని ఇంగ టెన్నీస్ అంతే
అవునా అమ్మ అంటే ఇప్పుడు మీకు హాలిడే హాలిడేస్ టైమ్లో హాలిడేస్ టైమ్లో ఇంటికి వచ్ ప్పుడు స్పోర్ట్స్ క్రికెట్ చూస్
ఆ అప్పుడు చూడను కదా సార్ అప్పుడు ఆడతా అప్పుడు ఆడేదాన్ని ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు ఆడడానికి ఛాన్స్ లేదుగా
ఇప్పుడు కాలేజ్ అయినా స్కూల్ అయినా మీకు నియర్ బై దగ్గరేనా ఎక్కువ దూరం పోవాల్నా
ఇప్పుడు నా స్కూల్ కాలేజ్ మొత్తం వేరే వేరే ఊర్లలో జరిగింది సార్ సిటీస్లో మా మాది విలేజే. కాబట్టి ఏ మా వేరే వేరే ఊర్లలో అంటే కొంచం ఎయిటీ కిలోమీటర్స్ దాట్ నంకా అంటే హాస్టల్ ఉండేదాన్ని లే
మ్
స్కూల్ అప్పుడు హాస్టల్, ఇంటర్ గూడా హాస్టల్, డిగ్రీ గూడా హాస్టలే గాని ఇంకా ఇ ఇ ఇంటర్ తర్వాత కొంచం దగ్గరలో ఉండే మాకూరు సిటీ నేన్ చదువే కాలేజ్ సిటీ దగ్గరలో ఉండే స్కూల్లో కొంచం దూరం ఉండే కాబట్టి అ క్కడ ఓ ఒక హాఫ్ డే పట్ ట్టేది. వెళ్ళడానికి
హ్ మ్
అక్కడ హాస్టల్, ఇక్కడ హాస్టలే సార్
అవునా అమ్మ
అప్పట్లో ఆడ్డానికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. స్పోర్ట్స్ ఇప్పుడు చూడ్డానికి ఇంట్రెస్ట్ వస్తుంది.
మీకు స్పోర్ట్స్ మాస్టర్ ఉండదా మేడం.
ఆ ఉంటారు కదా సార్ అంటే పిఈటి ఉంటారు కదా
అవును అంటే మీ కాలేజ్ లైఫ్నా స్కూల్ లైఫ్నా రెండు స్కూల్ లైఫ్ లో కాలేజ్ అంటే స్పోర్ట్స్ బాగా ఆడిపించేదా
ఆ ఎప్పుడన్నా ఇంకా ఫస్ట్ ఇంకా దసరాకి లీవ్స్ ఇస్తారు కదా దసరాకి సంక్రాంతి సో అలా అలా ఫెస్ ఇట్లు వచ్చినప్పుడు గేమ్స్ పెట్టేవాళ్ళు ఇంకా అప్పుడే ఆడ టోలం ఇంకా ఆ తర్వాత ఇంకెప్పుడు పెట్టారు, లేకపోతే అదర్ యాక్టివిటీస్ చేపిస్తారు లైక్ హరితహారం అని
అవునా అంటే మీరు స్వచ్ఛ భారత్ చేసేర మేడం మీరు
యా అప్పుడు కాలేజ్ టైమ్ లో ఆ కాలేజ్ టైమ్ లో స్వ స్వచ్ఛ భారత్లా క్యాంప్ వేసినప్పుడు అప్పుడు వెళ్ళాను సార్ అరిత హారం నసు స్కూల్ టైమ్ లో వచ్చిందా అప్పుడు బాగా పాల్గొన్న స్కూల్ల్లో స్కూల్ చుట్ చట్టు నాటడం ఏపోతే శ్రీ లో అలా వెళ్ళేవాళం అన్నమాట ట
కాలేజ్ లైఫ్లో
అవును అంటే కాలేజ్ తరపుునే పంపుతారు కదా సార్
అవునవును మేడం
మ్
ఇంకా ఇంకా ఏం చేసేది మేడం కాలేజ్ లైఫ్ లో స్కూల్ లైఫ్ లో స్పోర్స్ కానీ ఇంకా ఏమన్నా మీకు ఇంట్రెస్ట్
ఎనా ఇంట్రెస్ట్ ఉన్నది అప్పట్లో ఈ గోళ్ళిలు ఆటలా, ఆడేటోళ్ళు సార్ స్పూను గోళ్ళిలు ఐడియా ఉందా మీకు అవి ఎక్కువ ఆడటోళ స్కూల్లో ఇంకా స్కిప్పింగ్ ఆ స్కిప్పింగ్ కూడా ఆడేటోల్లం స్కిప్పింగ్ ఇది పూను గోలీలు
అవునా మేడం
ఇవ్వే సార్ ఈ రెండే ఇంకా లేడీస్ ఎక్కువ మేము స్కూల్లో ఆడింది
అంటే ఇప్పుడు లేడీస్ పరంగా మీకే క్రీడలు అంటే క్రికెట్గా తకుండా వేరే ఏమి ఇష్టం మేడం మీకు
ఆ అవి నాకు ఇష్టం లేదు సార్ అండ రావు కూడా
ఆహా అవునా ఆహా ప్లేయింగ్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే క్రికె మీకు ఇష్టం
అవును సార్ అప్పుడు చిన్నప్పుడు ఆడేదాన్ని ఇకా ఇంటర్ ఇంటర్ తర్వాత ఇంగ్ మనేేసా
అవునా
అవును సార్
ఇప్పుడు చెస్ గానీ క్యారమ్ గానీ అవి ఇంట్రెస్ట్ ఉండయా మేడం ఇట్లా అ ఇంట్లో కూర్చని ఆడుకునే గేమ్స్ కదా
క్యారమ్స్ క్యారమ్స్ ఇంట్లో ఆడతాం సార్ రుగాని నాకు రాదు చెస్ ఆడుతా చెస్ చెస్ పోర్డు
అంటే ఇప్పుడు ఎవరెవరు ఆడతారు మేడమ్ ఇంట్లో మీ
నేను మా తమ్ముడు ఆడేవాళ్ళం సార్ ఆ నేను మా తమ్ముడు లేకపోతే మా అక్క
అంటే ఇప్పుడు మీకు చెస్ లో చెస్ లో ఎవరు విన్ అయ్యేదా మరి మీ తమ్ముడు వినేయదా మీరు
ఒక్కొక్కసారి నేను స్మార్ట్ మూ ప్లే చేస్తే నేను లేకపోతే మా తమ్ముడు సార్ అలా ఓకే సార్ ఓకే సార్